ఆ ఇన పడుతుందా
త్త నెనోస్తా అని
ఆ చెప్పండి
ఏముంది మీరు ఏం చదువ్ కున్నరు
మీ ఇంటర్ చదువుకున్నా నేను
అవునా
మీరేం చదువుకున్నరు
నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదివిన థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన కానీ అది ఇక పెళ్ళ అయింది. అప్పటికి ఇంట్రెస్ట్ పోయింది ఎగ్జామ్స్ మీద.
నేను ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా.
ఆ
ఆ స్టడీ అంటే మా సిస్టర్ నేను సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నం ప్రవేట్లనే.
ఆహా
ఇ మా అమ్మ వాళ్ళు కూలి పనులో పోయి మా బాపు పనికినికి పోయి అటి ఇట్లా మాకు ఫీజులు కట్టేది. ఇకా ఫీజు పెరిగిపోతాంటే కూడా ఇక స్కూల్ ఫీజులు ఊకే సార్ వాళ్ళు అడుగుతాంటే కూడా ఇది ఎందుకని మంచి మంచి హాస్టల్ ఉన్నాయి. హాస్టల్ వేస్తే మూడు నాలుగు సంవత్సరాల దాకా టెన్త్ క్లాస్ పూర్తయ్యే వరకు చదువుకుంటే బాగుంటది. కదా ఈ ప్రైవేట్ స్కూల్ అలా పెట్ ఎవ్వలని మా మా అమ్మ వాళ్ళు గవర్నమెంట్ హాస్టల్లా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం దాంట్లో వేసింట్రు నన్ను
ఆహా
మా అక్క ఇగ సెకండ్ ఇయర్ వరకు, ఫస్ట్ ఇయర్ వరకు కంప్లీట్ చేసింది. వింటారు ఇ సేటాగ కండ్ ఇయర్ లో ఎగ్జామ్స్ టైములో ఇగ ఆఫ్ చేశింది మా అక్క. ఇగ నేను ఇంటర్ మొత్తం పూర్తి చేసిన, సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్న సెవెంత్ క్లాస్ చదువు పోగానే ఈ హాస్టల్ మూడు సంవత్సరాలు అక్కడ చదువుకున్నా ఇక్కడ జవహార్ నగర్ దాంట్లో చదువుకున్న ఈ ఇంటర్ ఏమో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మోడల్స్ కాలేజీ లో చదువుకున్న.
ఆహా
ఆ ఇంటర్లో అసలు స్కూల్ లైఫ్ లే బాగుండే కాలేజ్ లైఫ్ కంటే
ఆ స్కూల్ లైఫ్ అంటే ఎక్కువ ఇయర్స్ కాబట్టి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటది. అందరికి మనకు. కాలేజ్ లైఫ్ అంటే రెండు మూడు సంవత్సరాలే కాబట్టీ కాలేజీ లో ఎక్కువ వాళ్ళు వస్తరు వెళ్తరు, వస్తరు వెళ్తరు కదా మనతోటి డే మొత్తం ఉండలేరు. ఎక్కువ సంవత్సరం ఉండదు. కాబట్టి కాలేజ్ లైఫ్ బాగుండదు.
ఆ ఇగ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ లో నాది మ్యారేజ్ అయింది. ఇక మ్యారేజ్ అయిన తర్వాత మా టెన్త్ ఫ్రెండ్స్ అయిన గని మా ఇంటర్ ఫ్రెండ్స్ అయిన గని జ్ఞాపకాలు గుర్తొస్తయి కద ఇగ.
ఆ
స్కూల్ లైఫ్ అయినా, కాలేజ్ లైఫ్ అయినా గుర్త త్తే ఇప్పుడు అసలు ఆ రోజులు ఇప్పుడు అస్తే బాగుండని ఆ ఫీల్ అయితం ఆ మీరెట్లనుకుంటరు మరి
నేను కూడా అలాగే అనుకుంటా, నేను ఒచ్చేసి ఎల్బి స్కూల్ అని ఉంటది మా ఊర్లో లల్ బహదూర్ అని ఉంటది దాంట్లో నేను ఆ అంటే ఫస్ట్ క్లాసు అంటే చిన్న ఒకటి ఒకటి అనే అప్పుడు మా ఏజ్ లో నర్సరీ ఎల్ కేజీలాగా ఎల్కేజీ యూకేజీ లాగ మాకు అప్పుడూ అప్పుడే ఉండే అంటె చిన్నొకటి పెద్దొకటి అన్నట్ టాని అవి టూ ఇయర్స్ మన ఫస్ట్ సెకండ్ క్లాసు నాలుగు సంవత్సరాలు ప్రవేట్లో చదువుకున్న ప్రవేట్ల చదువుకొని అప్పటికి మా నాన్న మా అక్క నేను మ తమ్ముడు ముగ్గురం అయేసరికి మా అక్కడిని సెవెంత్ వరకు సిక్స్త్ వరకు మాక్కడిని నదిపించిండు ప్రైవేట్ లో ఆ నన్నేమో సెకండ్ క్లాస్ లో సెకండ్ క్లాస్ కంప్లీట్ అయింది థర్డ్ క్లాస్ కి నన్ను గవర్నమెంట్ తీసుకువెండు మా తమ్మునియి ఇది వరకు తవాట్లనే ఇకా వేరే అలాను అన్ని సేవన్తరం రేయి తక్కువ ఇక నేను థర్డ్ క్లాస్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ప్రైమరీ స్కూల్ అంట కదా ఆ స్కూల్ లో మళ్ళ సిక్స్త్ నుండి టెన్త్ వరకు సెకండరీ స్కూల్ చదివిన టె టెన్త్ వరకు చదివిన ఆ అప్పుడువరకు బాగా అదుకున్నది నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను
క
ఆ మళ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా గవర్నమెంట్ కాలేజీ లోదుకున్న గ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు మళ్ళ గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్నాం థర్డ్ ఇయరే సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో పెళ్ళి అయింది సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో పెిల్ల అయితే ఇంకా మా హస్బెండ్ ఏం చేసిండు ఎగ్జామ్స్ రాయి అనింటే అప్పుడు మాకుమ్ వైజ్ ఉన్నదనమాట సె సెమిస్టర్స్ కాంటే నేను మళ్ళీ బి బి ఎ స్సీ తీసుకున్నా బిఎస్స సన్సస్ చెకునే సరికి ఆ డ్రాయింగ్స్ చేయడం ఎట్లా ఇబ్బంది అయింది మళ్ళ నేను ఉన్నయి ప్లేస్ కున్న అత్తగానింంటికున్న నా కాలేజీకి చాలా గ్యాప్ ఉన్నది చాలా గ్యాప్ ఉండేసరికి నేను అక్కడికి వెళ్ళడం కష్టమైంది రెండు సార్లు మూడు సార్లు ట్రైన్ క వెళ్ళేసరి గాని బాగా ఇబ్బంది అయి ఉండలేకపోయినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి చదువుకోమ్మన్నారు కానీ ఇంక పెళ్ళైన కొత్తలో వెళ్ళడం పద్ధతి కాద అనేసి ఇంకా ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉండడి ఇక్కడే చదువుకున్నా అహ్ శా ఉన్నాయి. ఎగ్జామ్స్ అప్పుడు డ్రాయింగ్స్ ఎసేది మల్ ల్ల ల్యాబ్ క్లాస్ లకి వెళ్ళేది. ల్యాబ్ చూసుకునేది. మళ్ళీ ట్రైన్ కేళ్ళి మళ్ళ వ చ్చేదాన్ని తెల్లార అట్లా వచ్చేదాన్ని. అట్లాపోవడం ఇబ్బంది అనిపించి ఎగ్జామ్స్ రాస్ ఎగ్జామ్స్ రాస్తే. ఎగ్జామ్స్ అన్ని పోయినై ఈ లాంగ్ ఉండి టైం పాస్ అం తిరుగులు అవి ఇవి అయి. ఎగ్జామ్స్ అన్ని ఫెయిల్ అయినా. అంటే అయి రెండు అయి రెండు ఫెయిల్ అయినా అనమాట. ఫెయిల్ అయినై పక్కకు పెట్టేశ్న చదివిగా
అవునా నేను కూడా అయి ఇంత వరకు అన్ని ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్నీ వెళ్ళినాయి. ఆహ్ ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా నేను. ఇంగ్లీషె టెన్త్ వరకు తెలుగు నే నేన్ ఇంటర్ లో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా. ఆహ్ మ క్లాస్ లో మేము. అంతా ఫిఫ్టీన్ మెంబర్స్ గా ఫిఫ్టీన్ మెంబర్స్ గర్ల్స్, బాయ్స్ ఉండేద్ కమైండ్ గా
ఆహ్ హా
సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ లో ఉండేసరికి మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి అయినా కొంచెం. నేను ఎం. పీ. సి. తీసుకున్నా గ్రూపు
ఆహ్ హా
ఎం. పీ. సి. గ్రూప్ తీసుకుంటే. ప్రాక్టికల్స్ ఇట్లా భై ఫిజిక్స్, కెమిస్ట్రీ అవి ఉంటాయి కదా.
ఆహ్ ఉంటాయి.
ఆహ్ కష్టంగా అసలు ఇంగ్లీష్ మీడియం లో ఎట్లా పాస్ అయ్యిన్నో. అసలు నాది నాకే అర్థం కాలేదు.
అవునా నేను బై. పీ. సి. తీసుకున్నా. ఆహ్
చీటింగ్ కూడా నేను చేయలేదు. నా ఓన్గా నేనే రాసిన అప్పటి కయినా కూడా. ఫైవ్ థౌజండ్ సెవెన్ హ సెవెన్ టి సిక్స్ ఏమో వచ్చినాయి. మార్క్స్
ఆహ్ హా ఫై హండ్రెడ్ సెవెంటీ సిక్సా, ఫై హండ్రెడ్ సెవెన్
ఆహ్ అంటే ఇగ ఫస్ట్ ఇయర్ల ఈ రెండు వందలకు ఎబో పాసు
ఆ ఆ
సెకండ్ ఇయర్ లో రెండు వందల ఏబో పాస్ అంటే. ఇగ ఫైవ్ సెవెంటీ సిక్స్ మార్క్స్ వచ్చినాయి. ఇగ మావోలు కూడా చాలా బాగానే టెన్త్ లో బాగానే పాస్ అయింది. ఇంటర్ లో కూడా బాగానే పాస్ అయిందని ఇగ కొంచెం సంతోషపడారు. ఎందుకంటే ఇంటర్ల ఇంగ్లీష్ మీడియం కాబట్టి. ఇంకా ఎళ్ళినై అంటే నేన్ సప్లమెంటరీ కూడా రాయలేదు. అన్ని పబ్ అన్ని పబ్లిక్ ఎగ్స్ జాలే తీ వేసిన చేసిన ప్రాక్టికల్స్ కూడా ఇలా ప్రాక్టికల్స్ వల్ల కూడా ట్వంటీ మార్క్స్ కు బైక్ బయ అచ్చేది
ఆ
ఆ ల్యాబ్లల్లా టెస్టులు ఇట్లా అవేంటియ్ అటిని ఏమో అంటర్ గదా
తెస్ట్ల వివో వివో అంటవ్ వైబా వైబా
హ్... అ అహ్ అవి చేసిన చేసిన చేస్త కూడా మా అసలు ఇట్లా కలరింగ్ టెస్టులు అవి ఏ అంటారు వాటిని అది ఇప్పుడు గుర్తుగా ఇది ఇప్పుడు అది ఆ మ్యారేజ్ చే ఉండే సరికి అన్ని స్టడీ గురించి అంత మర్చిపోయినట్టుగా అయింది అందుకే ఏం ఇహ్ ఏమో త్ నాకంత అర్థమైతలేదు ఇహ్
పరిితి ఎందుకంటే నేను కూడా ఇంటర్ లో చదివిన చదువు నేను అసలు మళ్ళీ ఇప్పుడు చదువు చదువుతున్నా చదివున తెలియదు మళ్ళీ టెన్త్ వరకు గూడా చదవలే అంతాగానమ్ చదివినా ఇంటర్ చదువుతా ఉంటే అనేది మా నాన్న వాళ్ళు పిచ్చదానివైతావ్ ఎప్పుడు చూసిన బుక్కే పట్టుకుంటానవ్ ఎప్పుడు చూసిన బుక్కే పట్టుకుంటనవ్ ఆ మన అంటే ఆ బుక్ లో ఒక్క పాయింట్ కూడా డేటు అంటే మనం ఫుల్ స్టాఫ కా అన్ని ప్రతి ఒక్కటి నా మ ఇంలోకి ఎక్కించ కున్న ఆంతా సిన్సియర్గా తీసుకున్న సీరియస్ గా తీసుక్
ఏ మా పిల్లల గ్ కూడా మేమే ఇంటర్ దాకా చదివి మ్యారేజ్ చేసుకుని మా పిల్లలను కూడా ఒక భవిష్యత్తు ఒక పైకి లెవల్ చదివించుకొని ఒక జాబ్ చేసుకునేలా చేసుకుందామని మా ఆలోసన
అదే అయితే నేను కూడా నా పిల్లల్ని ఎంత చదివించాలి అనుకుంటన్నానంటే సరే ఇప్పుడు ఎన్ని పనులైనా చేసైనా వాళ్ళని ఒక స్థాయిలో ఉంచాలి ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ టెన్త్ వరకయినా ఇంగ్లీష్లో ఇంగ్లీష్ మీడియంంలో ఖచ్చిత చవియాలని చూస్తాను ఎందుకంటే అప్పుడు మేము తెలుగు మీడియం చదివినాం కదా చదివినందుకు మాకు బేసికసాన్టెయ్ ఏంలేవు అంటే అన్నీ నార్మల్ బేసిక్స్యే అంటే నాలెడ్జ్ లాంటిది ఏంలేదు మాకు అట్లలేక్ పోవడం వల్ల నాతో పాటు చదువుకున్నళ కొంతమంది జాబ్ సెలెక్ట్ అయ్యారు నే జాబ్ చేద్దామంటే ఇంగ్లీష్ బేసిక్స్ ఏ తెలిక ఇప్పుడు జాబ్ వే డానికి అర్హ స్ అర్హత లేదు నాకు అన్ చిన్న చిన్న జాబ్స్ చూస్కుంటా ఉంటా ఆన్లైన్ లో అయితే పిల్లలక్ ఇదేనా మంచి భవిష్యత్తే అల్ ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా కాంపిటీషన్ పెరుగుద్ది ఇప్పుడే ఫుల్ కాంపిటీషన్ ఉంది గదా ఫ్యూచర్ ఇంకా బాగా కాంపి పెరుగుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఇట్లా చేసేనా ఇంగ్లీష్ మీడియం చదిపి వాళ్ళ తిన్నా తినకున్నా అని ఫిక్స్ అయినా నేను
పిల్లలు పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తాను ఇంట్ల పరిస్థితులు బాగా ఉండలేవ అని ఇక కొంచెం డబ్బు విషయంలో బడ్జెట్ విషయంలో కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఏ వేయ్యక్ కాకున్నారు ఏ పైనా రావా అనే ఆలోచన వినేే పిల్లలను ఒక రేం్ లో ఉంచాలని ఆలోచిస్త అ
ఆ నేను కూడా అట్లనే ఎందుకంటే వాళ్ళకి మాట సంవత్సరానికి పదిహేను ఇరవై వెళ్లయితాయ్ గావచ్చు ఆ ఇరవై వేలు మన సంవత్సరం మొత్తం కష్టపడలేమా ఖచ్చితంగా పడగలుగుతాం కదా వాళ్ళ కోసం పక్కక్తిసిపెడితే వాళ్ళ ఫ్యూచర్ సంవత్సరం వరకు మనం మందలియకుండా ఒక ఇరవై ఇరవైఐదు వేలు తీస్ పక్కక్ పెడ్తేయె మంది లేకుంటాయితది గదాని నా మనుసులోనున్నది ఏదైనా జాబ్ చేసుకొంనైనా పిల్లని ఎట్లేనా సంపాదించుకోవాలి వత్తిగుసుంటేయ్ ఏం రాదని ఖచ్చితంగా
ఆ మా మా అమ్మలు మా పెద్ద ఆ పాపను కూడా మేము ప్రైవేట్ స్కూల్లో వ ఇేస్తానుం గాని ఐ ఆమకు ఇప్పుడు కొంచెం ఏజీ కొంచెం చిన్నది కాబట్టి కొంచెం మైండ్ సెట్ అనేది కొంచెం వాళ్ళకి తెల్వద్ గదా
ఉ తెలవా
వాళ్ళు చదివేరే ఇప్పుడు ఆపిల్ గాని ఇవి సడలు గాని అవి ఇప్పుడు నేర్చుకుంటనాగాబట్టి కొంచెం కొంచెం చదవంటే కొంచెం వాళ్ళలకు ఇప్పటి నుంచి భయం జెప్తేనే వాళ్ళకు పెద్ద వెళ్తా అంటే గూడా అదే భయం ఉంటది గా కబ్ ఇప్పటి నుంచి డిస్టబెన్స్ గా కాకుండా ఏది క్రమబద్ధకరంగా చేస్తేనే పిల్లలు అనేది మనం మాటింటారు మనతో చదువు మంచిదివాలని మనం కూడా కొెం నేర్పడం చేసడం వల్ల కూడా కొంచెం వాళ్ళకు తెలివితేటలు అనేది పెరిగిపోతాయి
ఆ.. ఆ
ఉమ్
అదే అందుకనే నేను ఫిక్స్ అయినా ఏం చేసైనా సరే పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం అయితే చదిపిాలి ఖచ్చితంగా ఎందుకంటే మ తమ్ముడు కూడా తెలుగు మీడియం చదివిండు కానీ ప్రైవేట్ స్కూల్లో చదివిండు కానీ వాడితో పాటోళ్ళు కనీసం ఒక ఐదార్గుర్ ఇ గురు జబ్ చేస్త సర్ బైండప్ ప్రైవేట్ కంపెనీలో వాడి మ్ ఇప్పుడు వానకి బేసిక్స్ సరిగా లేక వాని కానీ నాకుంత ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా బేసిక్స్ సరిగా లేక తలడిస్త్ చా ఉన్నాడు వాన్ బాధ ఇంగ్లీష్ లో వాళ్ళ ఏద ఇంటర్వ్యూ పోదా అంటే ఇంగ్లీష్ లో అడుగుతుారు నేను ఏమని చెప్పాలి సమాధానం నాకు ఏం తెలదు అప్పుడు టైం పాస్ చదివిన చదువులన్నీ అని బాగా బదపడుతారు కాబట్టి నేను కూడా బాధపడినా చాలా సార్లు ఏదైనా జాబ్ వస్తే సెటిల్ అవ్వచ్చు కదా మంచి అనేేసి
చ అ
పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి పిల్లల కోసం అంతెందుక్ పక్కకే అడిగేదాన్ అనేసి బాగా బాధపడుతున్నాం
ఆ మాకు ఆడపిల్లయియేసరికి వాళ్ళ చదువులకు వాళ్ళ ఖర్చులకు బట్టలకు బట్టలకు వాళ్ళలకు ఇ అన్ని రకాలమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచే కొంచెం పెట్టుబడి కూడా తక్కువర తక్కువ వాళ చదువు కోసంమైనా ఆలోచించుకుంటాను
ఆ